హ ఆ వినుపడతంద్ర
హ
హలో వినపడతాంది.
ఆ అక్కా ఇనబడతాంది ఇప్పుడు
ఆ అ
అదే ఇప్పుడుద మౌస్
అయిపోయిందా పా ఆ అదేలేే అదే ఆహహ్ ఆ మాట్లాడన
ఏ ఏం పని అసలు కూర చేయ్యలే ఏం చేయలేప్తానే ఫోన్ పట్టుకో
హహ్ ఎందుకు ఇంకా వంటది ఏలే
ఎంగలెయ్లే చేలే అక్క ఉత్తానే ఫోన్ పటం గూసున్న ఏ కూరొక్కటి చేయాలి అళ్ళ మీలి ఇది లేదని చూతాను
ఆ ఏ వచ్చేగా నిన్న ఊర్లోకి తీసుకోలే
ఉందాక్క తేయన్నది తీయాల దాన్ని అగో నానబెట్టి ఉంచిన
ఆ ఆ తీసుకుంటే అప్పటికప్పుడు దంచి అట్లా పట్ట ఎతేనే టేస్ట్ ఉంటది లెక్కరి
ఏ నీ పట్టి పెట్టుకుంటా మనకు తిరి ఎప్పుడప్పుడు కట్ట దంచి పెడతువు. ఆ ఇంగ మనది ఇరిగి ఎప్పుడుదాప్పుడు మిక్సీ పడతవా?
హ్హ్ ఇట్లా కూరలు అల్లప్పుడు ఈ నాన్ వెజ్ అప్పుడు అట్లా వేసుకుంటే టేస్ట్ ఉంటదరా
ఏ టేస్ట్ ఉంటది గానీ ఎప్పుడో గిలా ఇప్పుడు అంటే ఖాళీ గుండే వేసుకుంటావు ఎప్పుడైన్నా ఉరికి
ఆ ఇ ఏటన్నూరు కేదైతే ఏంలేవు పట్టి పెటి పట్టి తేజి ఆ మసాలా మాములుగా ఎల్లిపాయలు దంచిత్తే సరిపోతది. దింపేటప్పుడు హ్హ్
ఏంగా అ లేదు అల్లం వెల్లి ఎల్లి గడ్డ ఏ నిమ్మలంగా అప్పుడు వర కడుతది ఇప్పుడే ఇంటాన వాస అప్పుడ కూకున్నా
అంతే లే కొద్దిగా ఎనక చేసుకురాలి
ఏ నిన్న కొంచెం పప్పు ఉ టమాటా నేనా అది ఉంది. చూద్ధం మధ్యాహ్నం వరకు నిమ్మలంగా ఉంట మ్ తీసుకుంద నయమైంది మీరు హె మరి కొద్దిగా వచ్చింది.
ఎందు కేజీ బానేట్టుదిగా
ఆ అసలు కొద్దిగా వచ్చింది ఏమంతా మంచిగా అని పిత్తలే హ మళ్ళీ వెయ్యి రూపాయల ఎనిమిది వందల అయినా అదొక తీరు
అందరు బానే తీసుకపోయిండ్రు.
ఇక తీసుకవేరు అంటే ఇక రోజు మనం చూస్తా ఉండే మె మేక కదా
అదే మంచిగా మే తిన్న ఫుడ్ కదా
ఆహా మేక కూరనెఎక్కువ రేటు కావచ్చ
ఆ దానికి రేటు ఎక్కువ ఉంటది గొర్రెకేమో రేటు తక్కువుంటది
కివియ్ గా
ఉ ఇది మేకది గదా మంచిగా మనం మేపిందయే టేస్ట్ ఉంటది గదా
ఆ అదే రోజు మేపిందయి ఇంగ టేస్ట్ంటదని గావచ్చు వీళ్ళు చికెన్ పచ్చడి మటన్ పచ్చడని పెడతారు కదాక్క ఉడకబెట్టి
ఆ ఆ ఉడకబెట్టాలె బాగుడకాలి మటను
బాగుడికినంక ఫ్రై చేత్తే తుక్కు తుక్కు కాదా
అయితది ఏం గాదు మరిగా ఉడకాల్సిందే మామూలుగా వెన్నీళ్లల్లా ఉడ్ ఉడకబెడతార్ దాన్ని మటన్ని చాన్సేపె
మరి ఉడకబెట్టి ఫ్రై చేసినాం అనుకో తుక్కు తుక్కు కాదా ఎ ఒక రోజు చికెన్ అయిందక్క నాది గట్లనే
చికెన్ ఉడకబట్టే పన్లేదు ఆహా ఫ్రై చేయడం ఆయిల్ మే
ఇప్పుడు నూన్లకెళ్ళి ఇట్ల దేవా
ఆ నూనె లేసి పూరి లెక్కనే ఆ మన గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచం ఉమ్ ఏంచాలి మంచిగ నూనెలో మటన్ ఉడకబెట్టాలి మటన్ ఎందిక్ కంటే ఫ్రై కాదు గట్టిగైతది కదా పీసు
ఉడకబెట్టి అట్లా నూన్లకెళ్
ఆ ఉడకబెట్టి ఫ్రై చేయ్యాలి తర్వాత దాన్ని
ఫ్రై అంటే నేను కాదక్క ఇప్పుడు పూరీలెక్క మనం తీయ్యన్న అందులో ఎసి
ఆ అంతే అట్లేశి తీయ్యలి మరి
మరి ఉడకబెట్టిందిీ పదన్ పదనుండి అంత చిల్లదా
ఏం గాదు
మళ్ళ అర పెట్
ఇగా ఆరబెట్టాల్సిందే కొద్దిసేపు ఆగి తర్వాత ఫ్రై చేయాలి మ పద్దు గాని చికెను ఫ్రై చేసుడే చికెన్ ఉడకబెట్టరు
ఉడుకపెట్టారా
వా
ఏ ఒక్క రోజు ఉడికపెట్టిన మొన్నెండాకాలంల అయితే ఆ ఇ ఉ కేజీ చికెన్ ఫ్రై ఫ్రై అంటంటే వీళ్లుకే ఎం కూర అండుతరేమ్మమ్మి ఒక్క రోజ్ ఫ్రై రాదంటే ఉడకబెట్టే ఆ నూనెలకెళ్ళి దేవాల కావచ్చు అనుకున్నా గాని ఏం చేసినా తెలుసా ఉడకబెట్టినా ఎ నూనెల కెళ్ళి ఇట్ల తీయ్యకుండా అల్లనే ఫ్రై చేత్తే తుక్కు తుక్క అయ్యింది మొ
మరి కాదా మరి ఉడకబెట్టి అట్లెట్ల ఫ్రై చేసినావ్ రా దాన్ని
ఏ అసల్ పీసులే లేవ్వు నాకైతే పిచ్చిలేసినట్టాయింది చి మంచిగా తినన్న తింటుం కూర అండుకున్నా పాడుగాన్ దిన్నిండి ఎశిన్రా అనుకున్నా మళ్ళ అంతా ఆయిల్ ఆయిల్ చానాయిల్ పోసేసరిక్ ఆయ్లాయలు పిచ్చి పిచ్చి గున్నది
అదేలేే
మనం గింగి చేపల కూరసొండిద్ మంచిగా నూనెలోకెళ్ళి ఇట్లా పూరీలెక్కదేవి మస్తు ఉంటాయి ఫ్రై చేత్తే
ఆ చాప ముక్కలు కాసేపు ఆరబెట్టినాక తేమ లేకుండా ఆరాలి మంచిగా
అ ఆరోజు అయ్యో తీసుకున్నా అనలేదా చేపలు ఆరోజ అట్టనేసిన నేను కొన్ని ఆ తలకాయలు తూకలే వండినా మొత్తం ఫ్రై చేసిన
ఆహా అదేలే
ఏమో అది ఇంతరాలి ఇగ వండాలి నిమ్మలంగా వండదాం అనుకున్నా
ఉండరాదు కాశె పయిన తర్వాత
ఏ ఇంజలేగో ఏ అల్ల వెల్లిగడ్డ పొట్టితీసి ఆడ పెడితే అప్పటి వరం మిక్సీ పట్టుకోవచ్చు అంది
ఆ
అప్పుడ వరకి ఈ మిక్సీ బట్టచ్చాని
అదేలే
ఏ నిమ్మలంగా ఉంటే ఇంకా నిమ్మలమే అయితది దవ తవ చేసుకుంటేసిక్కుండదు మ్ ఆల్రెడీ తొమ్మిదిన్నర అయితాంది గద
అయితే అందినేనే టమాటాలు కట్ చేసినా, ఎగ్స్ ఉడకబట్టినా టమాటా ఎగ్గు వండుదామని
ఆహ ఏటు ఎత్తనావ్ మరి ఇటేచ్చిన మామ్
అట్టే వచ్చినా మీ అక్క దగ్గర కార్యఓపెన్ చేద్దాం అమతో ఏదన్న మాట్లాడదాము కానీ అట్లా
ఆహా
అట్ట వచ్చిన అట్లా
ఏ నేను ఇప్పటిదాక ఇయనతోటి అన్నా వేస్ట్గా ఆ వారి ఎత్తే అయిపోవు మళ్ళ వచ్చినా కూడా మనం చూడపోతే ఫామ్ నింప పూతిమంటే ఏ ఇగ ఆ మధ్యలో అత్తలేదు పోడలేదని ఇక అద్దన్ని పట్టించి కోలే కదా అని అంటాను.
ఆహ్హ్
ఆ ఏ ఊకే గట్లా పోతానే అని ఇంక పట్టించుకోలే ఏ వీటికి ఆన్సర్ చేత్తలేవని
అదేలే
మావిశ కాలిగేనే ఓ మంచి పని చేసింది.
హ్హ్ హహ అహ్
అల్లాడి ఇప్పుడు ఇగ ఖాళీ అనట కొంచెం పది తొమ్మిది పది అయితే
ఆ
కొంచెం ఇగ బిజీయదడా
మ్ బిజీ కొద్దిసేపు అయిన తర్వాత బిజీ ఉంటది. అదే ఆ
మధ్యాహ్నం చేయరా ఇంక ఎన్ని కాల్సు ఉన్నాయి నియ్యి?
ఏ ఇంకా నాకు నాలుగున్నాయిరా మాట్లాడొద్ దీనిగూ వదిలై హ్హ్ హెహి
ఆప్పుడే మౌన్స్ ట్రైయి
ఆ చేద్దాం
లతక్క ఏం జెట్టంది మరి?
ఉన్నట్టుఉన్నదిరా ఇంట్లోనే ఉంది ఏం జెత్తందో మరి
అ పిల్లలు లేరా?
ఉన్నాడు అమ్ములు పోయింది
పోయిందా?
అ
అప్పాలు చేసిందంటగా మొన్న
చేసింది నేను కూడా చేసిన
ఆహా
ఇద్దరం చేసినాం ఆ రోజే
ఏంటి చెక్క గారెలు చక్రాలు చేసిర్రా
ఆ అవే చేసినా మీ అట్నే తింటానికి ఈ మధ్య ఎగ్గర్రా చేని పని అయిపోగానే మట్టి పని అయిపోతుయి
అవును
ఇక్కడ ఏమి తినడానికి ఏమి లేవు లే ఇక టిఫిన్ లాంటి చేస్తనే ఉన్నాం అప్పుడప్పుడు నీ ఇక ఎప్పుడైనా సాయంత్రం తినాలి అనిపించ్చినప్పుడు అన్నట్టుగా
ఏ అట్లనే ఇక టైం మీదిగుంటాయి నేను ఆ రోజు చకలు జతది జేయలేదా
చేసినవా
చేసిన ఒక కిలో అరుసెలు చేసిన ఒక రెండు కిలోలన్నీ చక్రాలు చేసిన ఈ సందులో మాకు అప్పాలే అయినాయి ఎండాకాలం మామూలు ఇంటికి పోయినప్పుడు తెత్తని ఆ వై పొంగగానే నామనక్క చేత్తా అంటే అప్పుడు చేసినా ఇంకా అన్ని అయిపోయినైయిలే కొన్ని కొన్ని ఎత్తే పిల్లల ఇలా పోసుకుంటూ ఇట్లా చేయలేదు అక్క
ఆ తింటారు లే టీలో పోసుకొని
ఉ టీలో కోసుకునే సరికి అయిపోయినా ఇక ఆ ఆ ఎటు పోయిండు మరి మీ కృషి ఇట్టే ఉన్నాడా ఓహో ఎందుకు ఏ టిఫిన్ చేయలే
ఇలా ఏం చేయలేదురా మ్యాగీ ఉంది చేస్తా అంటే పాలులాగి వచ్చిడిమ్మాటే మళ్ళ వచ్చి తింటలే అన్నాడు
హ ఎందుకు ఇక ఇయాల ఆదివారం నిమ్మలంగా చేయొచ్చు కదా
ఇవాళ చేయ్యలే రోజు చెస్తా స్కూల్కి పోయేటప్పుడు ఇట్లాగాని
ఏ అసలు ఇం నిన్న మొన్ననే శుక్రారం శనివారంమే పనైతలేదు ఇయాల నిమ్మల్లాంగా వచ్చు
హ
అవును రేప్ శివాలయంనికి పోదమా
ఏమొస్తారురా ఏముంనది అంతాగానం ఇప్పుడు
ఏ ఏం లేదు ఇక
ఆ
ఉమ్ అసలు మావోల్లు పిల్లలు ఉంటే అట్నే ఒక రోజు పోయ్యి రావాల అనుకున్నా ఏ ఇంకా ఒకరని కోరు మాకుట్లా వచ్చినయి ఆ సందు మిగిలి అనే మటి పని పోతీవి మటి పని పోరా అనే చేనికి కురుకుతవి నాలుగ వారం రోజులు
ఉ
చేమి మజినాక వాళ్ళ ఎక్కడోళ్ళు అక్కడ పోయి స్కూల్ స్టార్ట్ అయ్యే టైం మనం ఖాలి అయినాం
అంతే మరి
అప్పుకుంటున్నాయి కదా
ఏంద రేపనించి పెడుతుందని అంటారు నిజమైన మట్టి పని
అన్నడంట
ఏమో ఇక్కడ అంటాండ్రు
ఏమ నాకు తెలిదీ ఇంకా నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడినా అమె పిళ్లిన ఆమె బిజీలో ఆమె తిరుగుతోంది వచ్చు
ఊ నిన్న వచ్చింది కదా ఇక్కడికి
ఇక్కడ ఫోటోలు దిగుతాలు మరి అటెట్లా వత్తరు గది నే నొక్క కానే ఫో టోలద తెలివది మరి పెడుతదో పెట్టదొ
ఏం పడనమ్మాయి వాన లేవా ఏమి లేవాయా
ఏ వాన్లు పడ్తే మట్టి పనంతా తోకాదు
వానలు పడితే చెల్లకే పోవచ్చు లే కాని
ఏ వాన్లు వాడకంత పిచ్చి పిచ్చి కనిపిత్తాంది
అంతే
అసలు ఏం చేయన్నా దోయక అంత నీరసంగా ఉన్నది కదా
అదింక తీసుకపోయి దాంట్లో పొత్తిమ్మి
ఉమ్ అసలు ఏం చేయాల్నో అర్థం అయిత లేదు అంతే ఇందు రండి రండి అనిపిత్తాంది ఏ అంతా పిచ్చి పిచ్చిగా అనిపిత్తాంది అసలు
స
నేనైతే అసలి పక్కనే ఉన్నదియాలి పనే కాలే ఏందో మట్టినే టైం పాస్ చేసినట్టు ఉన్నది గీ టైమ్ దాక
ఉహు
ఇయాల లేసుడే ఆరైంది
అదేలే ఎమో నిమ్మలంగా లెష్ణ
దబ్బదబ చేసుకుంటాం అసలు నిమ్మలంగా ఉంటే నిమ్మలమే
నిమ్మలమే మర ఉంటే
ఊ
ఎటైనా పోయేదుంటేనే ఇంగ వంట కూడా ఏం చేయ్యాల అయితే అన్నం కూడా ఉండలే దే ఇంకా
ఏ గా అన్నమంటే రైస్ కుక్కర్ లో కడిగి పెడతా అక్క ఇగ కొంచెం నిమ్మలంగా ఉంటే ఇంగ మం మధ్యానం వరకే వండుతా
అంతేలేే
ఎటైనా పోత అంటనే పొద్దున్నే సెచ్చిన
కడిగి పెట్టినావ
ఆ అసలు ఇంక నే బట్టలు ఉతకాలే
హ
అవి నిన్న విండిన చీరలన్నీ నిన్న ఎండేయలేదు ఏ గి సందులో అసలు డేట్ వచ్చి ఆ కొత్త చీరలు మొన్న కాసన్న పెటకు పోయినా ఒక రోజు నిన్న అటుపోయినా అవన్ ఉండె ఏ అవన్నీ పిన్నినా ఆరేషిన ఆల్రెడి ఇంగ అప్పటి వరకు స్నానం చేసి లోపల పడేత్తే అయిపొద్దు
అంతేలే
ఈరోజు తన్నిగా ఎక్కడెక్కడ వెళతాంటే ఆ వా రోజంత్ పోయి పోయి వాళ్ళ రోజు దంచినయి అనుకో సలు ఇం బట్టలారకుండా అయితే ఉమ్
నేనా చేయని పాపచ్చియింటే
ఆహా
బావే చాల రోజులు అయింది గదా ఉతికిలో కూడా పెట్టినా గానీ ఇగ అట్లే మళ్ళి స్కూల్ వేసుకపోతే భావానికి ఇయరు.
అవునులే అంతే మరి
కన్ని పిండేసిన ఇవాల యూనిఫార్మ్స్
నేను తీసినాయి అన్నీ ఓమున్న మా అమ్మాయి అయితే పొద్దున్న నాకబట్టిని రందు అన్ని సదిరి మల్ల ఎండకేసి మళ్ల తెచ్చి ఐరన్ చేసి